అ
కారమండి
ఆ నమస్కారం అండి ఎలా ఉన్నారండి
బాగున్నామండి మీరు ఇలా ఉన్నారు
మేము కూడా బాగున్నం అండి
మ్మ్ హు ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఊరికే ఉన్నాను మీరు
మేము కూడా ఊరికే ఉన్నామ అండి ఈరోజు సండే కదండి స్పెషల్ ఏమి చేసుకోలేదా అండి
ఫ్రెండ్స్ తో బయటకి వెళ్ళింటిమండి ఆఫ్టర్నూన్
మ్మ్
అక్కడ అంటే ముగ్గురు వెళ్ళాం మేము.
హ్
ఇంకా రెండు మండీలు చెప్పి ఫుల్గా తిన్నామండి బాగా.
ఉ
ఆ ఫిష్ ది ఒకటి అండ్ చికెన్ది ఒకటి.
ఫిష్ మండి కూడా దొరుకుతదా.
ఆ అవునండి. అంటే ఆ మండికి అంటే ఆ హోటల్ చానా డిఫరెంట్ ఉందండి.
ఏం హోటల్ అండి అది.
అంటే మేము ఏదో సంథింగ్ మ్యాప్స్లో వెతుకుతుంటే ఏదో లొకేషన్ కోసం
హ
జైల్ మండి అని ఒకటి వచ్చిందండి.
ప్రిజనా?
అవునండి. ప్రిజన్ జైల్.
ఆ
అది ప్రిసన్ తీమ్ అనీ ఏదో సథింగ్ ఉండే
ఉ
అక్కడికి వెళ్ళాం అండి అంటే జె స్ట్ లాకప్లో మండి లాగా సెటప్ చేసారండి.
అవునవునులేండి.
అవు
నేను లాస్ట్ త్రీ డేస్ నుంచి రోజు మండీలే తింటున్నా అండి.
ఓ నైస్ అండి.
అమ్మ మేమైతే అవే ఎక్కువగా అవే తినడం వల్లా హెవి ఫుడ్డే డైలీ.
వెయిటే గెయిన్ అవుతారు అంతే. అంటే చికెన్ తింటే ప్రోటీన్ ఉంటది కదా ఏం అవ్వదులేండి. దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ చెయ్యండి అదే కరిగిపోతది. బట్ మనం ఇలా అంటంకని రోజు తినేవాళ్ళు రోజు చికెనే నాన్వెజ్ తినేవాళ్ళు చాలా మంది ఉన్నారండి.
ఆ అవునండి. ఆ
రోజు తింటరు కనీ ఎక్సైజ్లు చెయ్యాలి.
అవును.
హ్
అంటే ఆ ప్రోటీన్ ఫ్యాట్స్ అన్ని డైజెస్ట్ చేసుకోవాలండి.
ఇంకా మీరు ఏం చేయలేదా ఈరోజు?
ఈవెనింగ్ టైమింగ్ అలా పార్క్ వెళ్ళాం ఫ్రెండ్స్ తో.
హ్
ఇంకా అక్కడ కొన్ని ఎక్సర్సైజ్ కొంచెంసేపు వాకింగ్ చేసి వచ్చానండి రూమ్ కి.
మీరు తలకి ఆయిల్ పెట్టుకుంటుంటారా?
ఆ పెడుతుంటా అండి.
మసాజ్ చేసుకు మసాజ్ చేసుకుంటారా మీరే ఎక్కడన్నా చేపిచుకుంటారా
మసాజ్ ఏం లేదండి జస్ట్ ఊరికినే అంటే స్ప్రే ఒకటి ఉంది హెయిర్ ఆయిల్ స్ప్రే
ఉమ్
అది అప్లై చేసుకుంట ఉంటా
అప్లై చేసుకొని ఒ మసాజ్ లాగా చేసుకోండి అది రూట్స్ కి మంచిగా బ్లడ్ సర్క్ లేషన్ అయ్యి ఆ హెయిర్ ఫాల్ తగ్గడం గానీ హెయిర్ గ్రోత్ కి ఈ ఏమైనా యూజ్ అవుతుంది ట్రై చేయండి అలా
రేపటి నుంచి ట్రై చేస్తానండి అలాగే
షాంపూ కూడా అండి డైరెక్ట్గా తలకు వేసుకోకుండా కొంచెం వాటర్ ఆ కొంచెం వాటర్ లో డలి చేసుకోండి
అసలు షాంపూనే యూజ్ చేయ్యనండి
మరి ఏం యూస్ చేస్తారండి
అంటే అ పౌడర్ వస్తుంది కదాండి
అవునవును
అదే యూస్ చేస్తున్నాను
ఓ నైస్ అండి
అంటే ఈ షాంపూస్ యూస్ చేస్తుంటే చాలా హెయిర్ ఫాల్ అవుతుంది అప్పుడు
ఉమ్
ఇంకా ఇంటర్ లో వేరే కాలేజీ ఉ అక్కడ వాటర్ లో ట్యాంక్ లో పైన క్లీన్ ఊ బ్లీచింగ్ పౌడర్
సో అందుకని ఇంకా షాంపూ యూజ్ చేయలేదు
ఊ ఆ మీరు మీ దగ్గరకు డబ్బు ఉంది అనుకోండి ఇప్పుడు దేనిపైన ఇంట ఇన్వెస్ట్ చేస్తారండి
అంటే చనా ఉంటాయి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మీ ల్యాండ్
ఉ
ఇంకా లేదా ఏరియాని బట్టి అక్కడ ఉండే బిజినెస్
గోల్డ్ పైన చేయాలి అనే ఆలోచన లేదా
ఆ గోల్డ్ చప్పలేమండి అది
ఊమ్
అంటే గోల్డ్ మీద చేస్తే పెరుగుతుంది బట్ అంటే సెడన్ గా ఎక్కడైనా ఎక్కువ మైన్స్ జరిగి అక్కడ గోల్డ్ దొరికితే రేట్ పడిపోతుంది కదా అండి
అవునవును
అదే ల్యాండ్ మీద చేస్తే మనకు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇన్క్రీజ్ అవుతుంది
ఉమ్ బట్ ఇప్పట్లో గోల్డ్ తగ్గే అవకాశం లేదు అని సమాచారం కదండి అంటే గోల్డ్ ఇంకా పెరుగుతునే ఉంది కాని ఏ రోజు తగ్గలేదండి తగ్గితే ఒక ఫోర్ ఫైవ్ థౌజండ్ మహా అంటే టెన్ థౌజండ్ అంతే
అవునా అండి అంటే మనకు ల్యాండ్ అయితే కనీసం ఆ వాల్యూ కూడా తగ్గదు కదా అండి
ఆ అది కూడా కరెక్టే కానీ ఒకసారి ల్యాండ్ పైన పెట్టాలి అంటే అంత ఉండదు కదండి
అ ఎక్కువ అమౌంట్ పెట్
ఇప్పుడు ఒక సెంట్ కొనాలి అంటేనే ఫోర్ ట్వంటీ ఫైవ్ లాక్స్ మినిమం ఉండాలి
అవును అండి
అది నార్మల్ ఏరియాస్లో
ఆ
కదండి
ఇంకా హైవేస్ అలాంటి తావు అయితే ఇంకా చాలా రేట్ ఉంటాయి కదండి
ఆ హైవేస్ అక్కడ దగ్గర సెంట్ ఆ పదహైదు లక్షలు పదహారు లక్షలు పెట్టిన ఆశ్చర్యం లేదు కదండి
అవునండి ఇంకా ఎక్కువ అయినా పెడతారండి చాలా మంది
ఆ
పల్లెల్లోనే దాదాపుగా ఒక ఎకరానే పోతుందండి ఫిఫ్టీ టూ సిక్స్టీ ల్యాక్స్ దాకా
అవునండి అంతా ఉందా హ
ఏ ఒకవేళ ఇంకా చనా అంటే దూరం ఉండి ఏరియాకి అంటే మెయిన్ ఏరియాకి రోడ్డుకి అలా
ఆ
అంటే కొద్దిగా తక్కువ రేటుకి ఏమన్నా దొరకచ్చండి అంతే
ఉ
మీరే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారండి ఒకేళ మీ దగ్గర అమౌంట్ ఉంటే ఎక్కువ
ఏంటండి
ఒకవేళ మీ దగ్గర ఒక టెన్ క్రోస్ అలా ఉంటే వేటిలో ఇన్వేస్ట్ చేస్తారండి
టెన్ క్రోస్ అలా ఉంటే నేను ఫస్ట్ ఒక ఫైవ్ క్రోస్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానండి
అ
ఎందుకంటే దాని నుంచి మనకి ఇంట్రెస్ట్ వస్తది కదా ఆ దాని తర్వాత ఒక వన్ ఆర్ టూ క్రోస్ పెట్టి వన్ క్రో అలా పెట్టి ల్యాండ్ కొంటాను ల్యాండ్ కొని బిల్డింగ్ కడతానండి బిల్డింగ్ కట్టి బాడీగిలకి ఇచ్చేస్తాను
ఉహూ
మిగతాది ఏమైనా బిజినెస్ ఐడియా ఉంటే పెట్ చూసుకుంటానండి
లేదా ఒకవేళ సర్టిఫికేట్ తెచ్చుకొని డైరెక్ట్ ఇంట్రెస్ట్ కే నడపు కోవడం మేలంటారా అండి
మేలే కాకపోతే అది కొంతమంది ఎగర కొడతారు కొంతమంది మధ్యలో చచ్చు పోతే అట్లే ఉంటది కద
అంటే మనం ఏమన్నా తీసుకొని ఉంటాం కదా ముందుగాని
తీసుకోవచ్చు కాకపోతే కొన్ని వర్తుబులు ఉంటాయి కొన్ని వర్తుబులు ఉండవు నేన్ తీస్కొండే దానికి నేనిచ్చిన్ దానికి వర్తబుల్ ఉండదు గదా ఆ సో అందుకూ ఇట్ల జేయడం మంచిదన్నీ నా ఒపీనియనండి ఉ ఇబ్బుడు ఫిక్స్ డిపాజిట్స్ అనేది చేస్తే ఒక్క ఫై క్రోస్ చేస్తేనే మాకిప్ పదహైద్ లక్షల దాకా పది మినిమం పది లక్షల్ దాకా వడ్డీ వస్తదండి నెలకి
ఆ
ఆ నెలకి పది లక్షలంటే ఇంగ మనమూ మీరే జూస్ కోండి దానిగ్ డబలొస్తది గదా
ఆ
అ
ఇంకో ఫైవ్ ఇయర్స్ అలా ఉంటే ఇంగా ఇచ్చేస్తుందండి మా అమౌంటు డబ
సో అది బెస్టండి ఎక్కువుంటే తక్ పోన్ పే చొప్ ప్పన్ గని ఎక్కువుంటే బెనిఫిట్టు ఫిక్స్ ఎఫ్డీ మీరైతే అలాంటి వాట్పైన ఇంట్రెస్ ఇన్వెస్ట్ చేస్తార లేదంటే ఇంట్రెస్ట్ కియాలన్కుంటారా
నేనైతే మాగ్జిమామ్ ఇంట్రెస్ట్ కివ్వడానికే చూస్తానండి
హు నా ఒపీనియన్ లో ఇంట్రెస్ట్ అంటే మనమే ఇచ్చి మనమే అడుక్కోవాలి అన్నన్ టూ అయితదండి ఒకొక్సారి సిచ్యువేషను
ఆహ
ఈ ఉన్న జనరేషన్ ల్లో
అంటేమ్ మన దగ్గెర వాళ్ళ ప్రాపర్టీస్ ఉంటాయి గదండి ఒక్యాల ఇవ్వకపో తే అవ్వింకా మనకే గదా
ఊ మనకే కాక్పోతే ఒగొగ్ స్ సార్ మన మంత క్రూరంగా ఆలోచించలేం గదండి ఊరమని కాదు గాని ఉండగూడ్దు కానీ పాపం అనే ఒగుటొస్తది ఇప్పుడు మనమి చ్చిన్ దానికి వాళ్ళ్ నుంచి తీస్కునే దానిక్ సంబంధం ఉండదు గదా అలా అంటే
తామెతుంది గదా అండి తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటె అలా
ఆ బమార్త బమార్తే పేకాట పేకాటేనా ఆ ట్లంతా ఏం లేదన్ అంటే కొంచిం హార్డ్ గా ఉంటే తీస్కోచ్చు ఇలా అయ్యో పాప మనా ఆలోచనుంటే తీస్కోలేమండి
ఆ వుంటే అలా సెన్సిటివ్ గా ఉండే వాళ్ళగ్ సెట్టు గాదండి అలాంటే బిజినె ఓకే అండి
థ్యాంక్ యూ అండి
మీక్కుడ దన్య
ధన్యవదలు